హలో గుడ్ ఈవినింగ్ మేడం
గుడ్ ఈవనింగ్ సార్
ఏం చేస్తున్నారండి
ఏం లేదు సార్ ఖాళీ పిల్లలు వచ్చ్ర వాళ్ళతోనే పని
ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినా మేడం
వెళ్ళొచ్చిర సార్ ఇప్పుడు అంటే ఈరోజు మధ్యాహ్నం స్కూల్ అని ఇక వెళ్ళ్రు పదో తరగతి ఎగ్జామ్స్ ఉన్నా అని స్కూల్ల్లా
అవునా మేడం
ఉ ఇప్పుడు ఒకటి గంటలకుకి కళ్లి
ఆ అవునా మేడం మీరు ప్రైవేట్దులుతుందా ది గవర్నమెంట్ా స్కూల్
అంటే మేం చదువుకుంది అయితే గవర్నమెంటే వాళ్ళని పంపించి అయితే ప్రైవేట్
అవునా మేడం మనం రీసెంట్ గా పండుగలు ఎలా జరుపు కున్నారు మేడం పువ్గా అది
ఉగాది చాలా బాగా జరుపుకున్నాం అంటే ఇక ఇక్కడ లేం లే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం
అవునా మేడం అంటే ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు మీ అమ్మ వాళ్ళ ఇంంటికాడ
ఇక బాగా చేసాం ఉగాది అంటే మనకు ఇక తెలుగు సంవత్సరానికి మనకు అదే కదా ఆ తెలుగు పండుగలలో ఫస్ట్ పంండగ అంటే అవునవును అదే అంటే కొంతమందికి ఏమో ఇట్లా జనరి ఫస్ట్ టు అట్లా అట్లా అంటారు కదా
ఇంగ్లీష్ సాంప్రదాయం ప్రకారం జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ రాది న్యూ ఇయర్ అంటారు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం
ఇది అవును అంటే చాలా మంది తెలివరి చేస్తారు ఎందుకు ఎ కంటే అంతే ఇప్పటి జనరేషన్ వాళ్ళు అట్లు ఉంటారు కదా
అవును మేడం ఇంకా ఉది పచ్చడిలా సెలబ్రేషన్ చే
అంటే ఉగాది అంటే షడ రుచులు
ఆ
చ్చడా ఇక అంటే మనం కొత్త కుండలో వేస్తాం మేమైతే ఇక మీర ఎలా చేేస్తారుద ఎలాగానీ కొత్త కుండ ద తీసుకొచ్చి దాంట్లో మనం చింత పండు రా సమ్ ఇట్లా పీస్ కి వెెళ్ళము వేప పువ్వు మామిడి కాయ ఉంటది కదా అట్లా షడ రుచులని
ఆ
ఇగట్లా అ చేసి
తీపి ఒగరు చేదు
ఉ అట్లా అంటే మనకి ఎందుకు అట్లా అది కూడా ఎందుకు అట్లా చేస్తారో చెప్పనా సార్
చెప్పడి మేడం
ఇగో మామూలుగా మనకి కష్ట సుఖాలు అవన్నీ అట్లుంటాయి కదా కష్టం వచీన అ సుఖం వచ్చు వచ్చినా కష్టం వచ్చిందని బాధపడ కడదు సుఖం వచ్చిందని ఇక సంతోషపడద్దు అట్లా అన్నమా అన్నిటిని తట్టుకొని ఉండాలి మన జీవితం అంటే అట్లా అన్నమాట ఉగాది.
తీపి చేదు అలా కలిసి మలిసి ఉండాలంట నవ్వుతూ నవ్వుతూ జీవించ చలా అన్నట్టు అది అట్లా అన్నట్ట
అదే మనకిక అదే ఇక ఆ మనకి వచ్చినా మనం దట్టుకోవాలి అంతే అంటే మా తాత మా నానమ్మ వాళ్ళు అట్లా చెప్పేశారు గానీ అట్లా
వాళ్ళు కరెక్ట్గా చెప్పను మేడం ఎందుకంటే ఎనుకంటే వాళ్ళు చెప్పేటి ప్రతి ఒక్కటి వాస్తవైన విషయాలు
ఆ
ఇంకా మేడం మీకు ఏ పండుగ ఇష్టం ఉగాది కాకుండా వినాయక చవితి జరుపుకుంటార మేడం
ఇగ వినాయక చవితి అంటే జరుపుకుంటాం గాని ఇగ అంత కనం అంటే బాగా అంటే కాదు కాని బయట తే పోతాం కాకుంటే ఇంకేంటి తెలుస్తారు మా ఇంట్లో మా బాబాయ్య చేస్తాడు వినాయకుని వినాయక చితపుడుకదు గా తీరు రోజు వినాయకుడినే చేస్తాడు ఇంకా
నవరాత్రులు చేస్తారు కదా మేడం నవరాత్రులు అంటే ఇప్పుడు మనం తొమ్మిది రోజులు పూజించాలి అంటే మీరు వినాయకుని పూజ చేస్తారు గాదా మేడం అంటే తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు అంటే పూజలు జరు పడం పిల్లలతో సెలబ్రేషన్ చేయడం అక్కడ ఉత్సవాల గణపతి ఉత్సవ తోవాలు చేయడం
ఆ
సరే అండి అంటే మీరు తొమ్మిది రోజుల వరకు పూజలు చేస్తారా మేడం ఇంటి దగ్గర
ఇక మేమ అంటే మేము చేయం సార్ కానీ మా మావడయితే చెత్తాడు ఎందుకంటే ఆయన ఆయననే తయారు చేసుకుంటాడు కాబట్టి దేవుడు ఆ దేవుడి దగ్గరికి ఎవ్వారిని రానియాడు ఇగ
ఆ నిమజ్జనం రోజు ఆహా మీరు పూజ మీద గిట్ట కూర్చుంట ట మేడం
ఇక మేము పూజ మీద అంటే ఏమి కుచ్చోం సార్ ఇగ వాళ్ళ పిల్లలు చేసుకుంటే కాకుంటే వాళ్ళకి ఏమన్నా కావాలన్నా కూడా నేను చేసి పెడతా
ఆ అవునండి కోరికలు ఉంటాయి
అవునవును వాళ్ళ సంతోషం కోసం అని మళ్ళీ దేవుడి కోసం కూడా ఆయనకు దేవుడికి ఏమేమి గవల్ల అన్నీ చెత్తారు గరికాల అని గరికతోని అని
ఆ అదే వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు మన వినాయకుని పూజించడం ఎలా అంటే పూనాయకుని జంజన వేయడం గరక ఉ పసుపు గంధము కుంకుమ ఇలాంటి ఈ అన్ని అభిషేకం చేసి నవరాత్రి ఉత్సవలు అంటే ఇ ఇంట్లో పూజలు చేస్తారు ఉ రాళ్ళు పప్పు సేమ్యా, పరమాన్నం ఇలాంటి తొమ్మిది రకాల వంటలు వండి నైవేద్యం పెడతరు మా దగ్గర అంటే నిమజ్జనం రోజుత బాగానే చేస్త టార్ మనం ఊర్లో మనం ఎట్లా మొత్తం ఊరు చుట్టూ తిప్పి మన డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ఇట్లా బట్టి నిమజ్జనం చేస్తారు వినాయకుని నేను అయితే అలా సెలబ్రేట్ చేసుకు ఇంకా ఏం పడుగ ఇష్ట పండుగ ఇష్టం మేడం
ఏం పండుగ అంటే మనకు మాకైతే ఆడవాళ్ళకి నచ్చింది అయితే బతుకమ్మ సార్ ఇగ
బతుకమ్మ పండుగ అంటే మీరు బతుకమ్మ అంటే ఫస్ట్ ఆ అమావాస్య అంటారు
ఆ ఫస్ట్ బతుకమ్మ అంటే ఉంటది కదా ఫస్ట్ రోజు నుంచి ఏమంటే ఫస్ట్ నుంచి తొమ్మిది రోజు వరకు ఫస్ట్ బొడ్డెమ్మ ఆహా ఆడతాం సార్ ఇగ చ్చు బతుకమ్మ ఆడతాం ఇగా తర్వాత అంటే ఐదో రోజు అనే తర్వాత తొమ్మిదో రోజు అని అట్లా చేస్తా మంచి రంగురంగు
అంటే మీకు ఏ పువ్వులు అంటే తంగడి పువ్వు ఇంకేం పుల్లతో పెరుం మేడం
తంగేడి పువ్వు గునుగు పువ్వులు ఇక మనకు ఊర్లలోనయితే ముఖ్యంగా అయితే అవే తీసుకొస్తారు కదా సార్
మన మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం తంగడి పువ్వు గునుగు పువ్వు చాలా పువ్వులతో పేర్చి బతుకమ్మ సెలబ్రేషన్ మన ఊర్లో అందరు కలిసి బతుకమ్మ ఆట ఆడుతారు మరి మీకు సద్దులు సద్దుల వరకు నవరాత్రులో ఆడతరు కదా మేడం
ఆ అవును సార్ అంటే మేము అంటే ఆ రోజు లాస్ట్ రోజు కూడా తొమ్మిది రకాల ఎట్లా చేస్తాం బతుకమ్మ దగ్గర నైవేద్యాలని కొంతమంది ఐదు రకాల అట్లా చేస్త దొరికిన వాళ్లు ఇగ ఇష్టం ఇగ ఊప
ఆ ఆ ఆ
ఇక తర్వాత బతుకమ్మ పండుగ అయిపోయినాక మళ్ళ ఒక రోజు కాకుండా మళ్ళీ దసరా అని చేస్తారు
ఉ
సార్ మా ఊర్లో అయితే బాగా ఇస్తారు దసరా పంండగ
దసరా ఎట్లాగ సెలబ్రేషన్ చేస్తారు మేడం మీ ఊర్లో
చాలా బాగా చేస్తారు సార్ ఎందుకు
అంటే ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కలిసి ఇప్పుడు మన ఊరు గ్రామ స గ్రామ పంచాతీ దగ్గరు ఆ ఒక పొట్టేలుు నరకడం జరుగు అది జమ్మి దగ్గర పోవడం జరు ఎలా చేస్తార మీర
అట్లనే చేస్తాం జమ్మి చెట్టు దగ్గర పోతాం పాల పిట్టని అట్లా చూస్తరు అంటారు
ఆ
జమ్మకు తీసుకొచ్చి పెద్ద వాళ్ళ దగ్గరకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోమని చిన్న పిల్లలక అయితేనేమో బుక్కులలో పెట్టుకోమని అట్లాంటి
ఆ అదే ఎనకటి సాప్రదాయం మేడం అదే మంచి
ఇగ అవును ఇక మాకు ఎనకటి నుంచలు మా ఊర్లో వస్తారు సార్ అదే అంతా బడగొట్టారు ఇక ప్రతి సంవత్సరం ఖచ్చితంగాేస్తారు
అంటే మీది విలేజ్ ఆ టౌన్ ఆ మేడం సిటీయా
ఈ విలేజ్జే
విలేజ్ అనా మేడం అంటే మీరు అంటే ఎన్నికంట సాంప్రదాయంు సర సంక్రాంతి సెలబ్రేషన్స్ అతే బాగానే చేస్తారు మీరు అట్లా అయితే
అవును సార్ చేస్తాం మూడు రోజులు చేస్తాం మేం కూడా అంటే కొన్ని ఊర్లలోనేమో ఎక్కువ చేయరు అన్ని ఒకే రోజు ఇప్పుడు మామూలుగా మటన్ చికెన్ మళ్ళీ ఇట్లా స్వీట్ అన్నం ఉంటదిగ అన్ని ఒక రోజు చేస్కుంటారు మా ఊర్లో ఐతె ము రోజులు ఏస్తాం సార్
ఆహా
అ ఏ బాంటది త్కమ్మ గుడా బతుక అంటే ఇట్ల బతు మ్మ తర్వాత సంక్రాంతి ఎ బా చేస్తరిం
ఔనా మేడం ఇంక మీరు ముగ్గులు ఎలాఎ సెలబ్రేషన్ జేస్తరు సంక్రాంతి పండగకు
ఏస్తాం సర్ ఉమ్ భోగి రోజు భోగి రోజేమో ఏదన్ న్న మామూలుగా డిజైన్స్ అట్లా ఏశి మంచిగ్ గొబ్బొమ్మలు పెడ్తాం అందులో ఆ పయైనగరిక్ కలనీ గడ్డి పూలని మళ్ళా అందులోటి నవధాన్యాలా ట్లేస్ సంసార్ మళ్ళీగా సంక్రాంతి రోజైతేనేమో స సంక్రాంతి ముగ్గేస్తం పెద్దగా
ఔన మేడం
అట్లేశి మళ్ళీ అందులో గుడ గొబ్బెమ్మలు గిన్క పెడ్తాం మళ్ళీ భోగి అది కాన్మా రోజ్ జు లాస్ట్ కి రథం ముగ్గట్ల ఏస్తం ఇగా ఆరోజ్ గుడా అట్లనే గొబ్బెమ్మ మూడు రోజ్లు అట్లనే పెడ్తాం కొంతమంది ఐతేనేమో కొన్ని ఆచారాలున్న వాళ్ కొన్ని సాంప్రదాయాలు ఉన్న అది పిల్లలకి భోగి పన్లని పోస్తరారోజే
ఔనా అదే అది మంచిగా ఎనుకటి సాంప్రదాయం గ
ఉమ్
ఆ ఇంక మేడం
ఇగ మీ ఊర్ల ఎట్ల ఏస్తరు స్
మా ఊర్లో సంక్రాంతి ఎలా అంటే ముగ్గులప్ పోటీలు పెడ్తరండి అడ అరు ప్రతి టి ముందు ముగ్ క్ కులేయడం అల్లాపుజల్లడం
ఆ
అలా చేస్తారండి గుుబ్బని మర పెట్టడం అలా చేస్తారు మా ఇంటి ఆడవారు గలా అట్లా చేస్తారు
ఆహా అంటే కొన్ని ఊర్లల్లో పెడతలే ముగ్గుల పోటీలని
నా మేడం ఇప్పుడు నెక్స్ట్ స్టే రాామన్నాంటా మేడం
ఉ అవును
అదేదా సార్ అంటే మీ ఊర్లో తమ్లవారి
అవును ఉన్నాయి సార్ అ అమ్లావాది ఉన్నది ఈ గుడి దాని మళ్ళీ అక్కడ ఫస్ట్ మళ్ళీ అందరిని గుడికి రావడానికి కి కూడా మళ్ళీ దేవుడిని ఊరేగిస్తారు మళ్ళీ కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా ఊరేగిస్తారు అందరు ఒకే దగ్గర పోయి ఆ దేవుడి దగ్గరికి ఊరు వాళ్ళు మొత్తం పోతు సరిగా
సీతారామల కళ్యాణ్ దేస్తార మేడమ్ ఇవరు
ఉ చేస్తారు సార్
మొన్న రీసెంట్గా మన శివ శివరాత్రి జరిగింది శివుని కళ్యాణం అప్పుడు వెళ్ళింది మేడమ్ మీరు
ఇక మేము వెళ్ళలేదు సార్ ఇంటి దగ్గరనే ఉం అందులోటి మేము వెళ్ళేటోళ్ళమే లే ని ఇక మాకు కొంచెం ఇంట్లో మాకు ఇక అంటే మా మామయ్య చనిపోయిండు సార్ అందుకే అలాగ మేేం వెళ్ళాల దేవుడు దగ్గరకి
అవున మేడమ్ ఓకే మేడం
ఆ సరే సార్